ఏ సార్
బాగున్నారా సార్
బాగున్నా సార్ మీరు
ఉ బాగున్నాం సార్
ఎన్ చేస్తారు సార్ తిన్నారా సార్ ఇంకా తినలేదా సార్ హు ఇంక టైం కాలేదా సార్
తొమ్మిది గంటలకు తింటారు సార్ రోజు మీరు ఇప్పుడే తిన్నారా ఇంత పొద్దుగాలనే ఇంత పొద్దుగాలనే అన్నం తిన్నారా సార్
సార్ ఇంకా తినాలి
తినాల్నా
హా తినల్ సార్
ఏం
చెప్పండి సార్ డేలీ ఎం లే స్ సార్ ఖాళీ ఏ సార్, మేము
ఏదనా బిజినెస్ లాంటిది ఏమో ఉన్నద సార్ మీకు
బిజెస్ డేరీ ఫార్మ్
డేరి ఫామ్ వావ్ నైస్ ఎలాస
సార్ మేము కొనుకుంటాం
బర్ల బర్లకు రేట్ బాగున్నాయి సార్ బర్లకు లక్ష రు పాలుంది కా సార్ ఒక బర్రేకు
డెలీ కెపాసిటీ ఎలా ఉంది
ఆ
ఆ లక్ష రూపాయలు ఒకె సార్ మీరు చెప్పేరేట్ ఒకే గాని దాని
రోజు పన్నెండు లీటర్లు పన్నెండు పదిహేను లీటర్లు ఇస్తా సార్ రోజు ఉమ్
పన్నెండు అండి ఓకే సార్ దానికి ఇంక ఎక్కువనే పెట్టచు సార్ రేటు పుద్దునార్ సాయంత్రం చే బర్రె మీకాడ ఉన్నాదా సార్ ఇప్పుడు
ఆ ఉన్నాయి సార్
ఆ దాన్ని లక్ష యాభై వేలకు అమ్మ వస్త సార్ మరి అమ్ముతారా సార్ మీరు
ఏమి ఇప్పుడుందు కాముతం సార్ మేము బర్ల మీద మేము డెవలప్మెంట్ కావద్దు సార్ మే అమ్మ మీకనే బర్లు ఉన్నాయి అంటున్నారు కదా మీ
ఆహా నేను డైరి ఫార్మ్ చెతానా సార్ పళమ ఇంకా పెంచాలి ఇంకా వాటిని
ఇప్పుడు ఎట్లా షర్ట్
షెడ్ అంటే ఇంకేలిస్త సరే ఇట్లా మాది ఇట్ల పరదల తోటి పెద్ద షెడ్ వేసినాం మేము అండీకే షెడ్ అవసరం లేదు బర్ల కు వాటిక ఇప్పుడు రేక్ల షెడ్ అయితే వాటికి ఎన్ కాలం ముడకపోస్తది కదా సార్ మేము జమ్ముతోటేస్తం సార్ షేడ్డు
మరి వానకాలం ఎట్లా సార్ ఓనకాలం
వానకాలం జమ్ము మీద పెద్ద పరద కప్తాం సార్ మేము
సి రా హలో హలో సార్ ఉన్నారా హలో హలో సార్
వినపడుతందా హలో
హలో హలో
ఇనపడుతుందా సార్
ఆ ఇప్పుడు వినబడుతుంది సార్ ఇప్పడిదంక వినపడలేదు సార్
ఆ జమ్మూ అంటే ఇప్పుడు మనం ఒర వెల్లం వస్తుంది చూడండి సార్ చెరలో చెరువు వెండిపోయిన సైడ్కు
ఆ ఊర్లా
చెరువు చెరువు సైడ్ మల్త జుం స
ఒట్టే ఒట్టగా అడ్డిలా సార్
అట్టే గడ్డి జమ్ము అంటారు దాన్ని
ఆహా అలా లబ్బర్ లబ్బా అవి మెత్త ఉంటాయి అవి అ చె
ఆ ఆ ఆ చెట్లతోటి మేము వేస్తాం సార్ వానకాలమైతే దాని మీద పెద్ద బ్లాక్ పర్ద్ వేస్తాం సార్
కే చాలా ఎండాకాలం చాలా కూలుగా ఉంటుట్టున్నాయి సార్ అదే స
మ్మ్ అందుకే దానికోసమే మేము దాన్ని పైసలు పెట్టించి తెప్పించిన సార్ అంటే వేపిచ్చినం పైసలు వెట్టిచ్చి మరి రేకులు అంతే వేరే రేట్ పడుదు సార్ దానికి కూడా
మీది పల్లెటూరేనా సార్
పల్లెటూరే సార్ మాది
పల్లెటూర్లో మరి చెరువు పక్కన దొకుతయిద కదా సార్ వాటిని ఎవరు
అంటే కొనుడుగా సర్ నేను చెప్పేది వాటిని మట్ తీయలేదు కదా ఇట్లా పేరుస్తే వాటికి వాన కూడా పడదటా సార్ లోపడ వాటర్ రాకుండా పరదా కప్పకుండా అవసరం లేద్ సర్ ఇగ దాన్ని డైరెక్ట్ వేస్తే క్లోజ్ అయితది
అ
అట్లా వేపించినం అన్నట్టు వాళ్ళు వేసే వాళ్ళుంటారు సర్ ఇటు సైడు
అవున్
వాళ్ళతోటి అట్లా వేపిచ్చి అట్లా చేసినాం సార్ మేము, మీ సైడ్ ఏమన్నా రెకులషెడ్ యేనా సార్ మీది.
మాదా మాది రేకుల్ షెడ్డే మా రేకుల్ షెడ్డు కు వాటికి రెండు ఫ్యాన్లు పెట్టినా మంచిగా ఎనీ టైమ్ ఎండాకాలం వాటర్ కొడత సొప్ప ఉంటది, మావిగా మా సొప్పలికినా. కోశేషుడే అది ఒక్కొక్క బార్రెను మంచిగా సుఖంగా ఉండి మంచి బర్లు పాలిషూస్
ఆ అట్లయితే ఏంగానీ ఎండాకాలం మీరు నీళ్ళలు కొడతారంటే ఏంకాస మేము నీళ్లు కొట్టాం సరేది మోటార్స్ పెడతాం సార్ మేము దాని మీద
మరలా నువ్వు అటు ఇటు తిప్పాలి సార్ మా మేము అట్లా ఆశ ఇట్లాకి అట్లా కొట్టుపోయి తప్పి మేర్కొ వస్తుంటారు అప్పుడప్పుడు
మాకు వర్కర్స్ ఉంటడు సార్ డైలీ కొడతాం సార్ మేము
వర్కర్స్ ఉంటారు కానీ మీరు బర్లే అంటే ఒక్కో ప్లేస్ దగ్గర ఉ సార్ అటుటు అడవిలలో తితారుా సార్ తిప్పాలి సార్ కొంచెం పాలడేది
డైలీ మేము ఇస్తాం సార్ ఇప్పుడు మేము మా టైం టేబుల్ ఎట్లుండ అంటే మా టైం టేబుల్ ఎట్లుండే ఇప్పుడు మేము ఒకద పాలంటే మా సార్
హు
ద్ ఇప్పుడు మేము సిక్స్ కి పాలు విన్నాం అనుకో తెల్లారిపోది సార్ పాల్ వినుడుడే అన్ని బర్లకు సెవెన్ నుంచి మళ్ళా టువెల్ దాకా బర్లు మెస్తనే ఉంటాయి సార్ ఇగ అంటే టువెల్కు ఇప్పుతాం మళ్ళ హలో
ఇప్పుడు బర్ల మిషిన్లు పెడుతారా మీరే పిండుతారా సార్ పాలు
మేమే పిండుతాం సార్
ఇప్పుడు ఎన్ని బర్లు ఉన్నాయి సార్ నికు
ఉ పదిన్ను యేసిన పదిటికి ఇప్పు టైం టేబుల్ ఉంటది సార్ వాటికి డైలీ
హు
ఇప్పుడు ఏడింటికి పాలు అయిపేనై ఏడింటి నుంచి మళ్ళ వాటికి నై పన్నెంటి దాకా పొద్దుగాల సొప్ప అని అన్లిమిటెడ్ ఉంటది సార్ పచ్చసోప్పా పచ్చసోప్పా అయిపొంగనే లేవు మళ్ళా ఒకటింటి నుం చి రెండు మూడింటి దాకా బయట తిరుగుడే ఇగ ఇగ చర్ల అటు సైడ్ తీసుకుపోతారు సార్ వాళ్ళ వర్క్కర్స్
హు
వర్కర్స్ తీసుక పోవుడు అయిపోయినాక ఫోర్ కొతాయి సార్ ఫోర్ కు వచ్చినాక ఒక గంట సేపు రెస్ట్ ఇచ్చి మళ్ళా తర్వాతకి ఫైవ్ కి ఫైవ్ థర్టీ సిక్స్ మధ్యలో పాల్ విండుతం సార్ సిక్స్ వరకు అయిపోతయి
ఉ
మళ్ళా సిక్స్ నుంచెలి సెవెన్ దాకా మళ్ళా నాన్ స్టాప్ ఇగ నైట్ ఇగ దాన ఏసి వెళ్ళిపోదాం సార్ దాన అయన్నీ మిక్స్ చేసి సొప్ప గిట్ల అయన్ని ఏసి వెళ్ళిపోదాం సార్ ఇగ ఆల్ మిక్స్ ఇగ ఆల్ మిక్స్ తీసి ఏలిపోతిగా మార్నింగ్ వస్తరికి ఈగలు నైట్ కప్ ఇప్పుడు ఇప్పుడు అంతైనా మంచిగాచేస్ చేస్తరు పాల్ మళ్ళ ఇగ డైలీ గిదే రొటీన్ సార్ మాది
హు
ఇట్లనే ఉంటంది సార్ వాటికి ఇట్లుంటాయి అవి మా మీది ఎట్లుంటంది సార్ రొటీన్ మరి
మాది సేమ్ థింగ్
ఆ
ఏం ఏం చేస్తామంటే మాను మార్నింగ్ లేవంగానే మేము పాలు విండేస్తం సార్ పిండినంకా మేము బర్లేను తీసు పోదాం తీసుకెళ్తాం అడవికి ఆ ఆ సర్ ఏమేయం ఏమెయ్యం
ఏం ఏయకుండా మరి ఆడ సొప్ప బా మిత బాగుండ స్వామి సైడు
ఆ బాగుంటది బాగుంటది సార్
ఉమ్ మిగతా బాగున్నా కాబట్టి ఏమిారుస్తారు
ఉమ్
మాస్టార్ మీదేమండ కానీ మేము మేపే తీసుకెళ్తాం సార్ వే వాటికి కాళ్ళక అనేది తిన్నీరులు రాకుండా ఏమన్నా వైరస్ ఇలాంటివి రాకుండా తీసుకెళ్తాం సార్ అంతే
ఆమ్
తీసుకెళ్ళి తీసుకొస్తాం అంతే సరే అయికూడా ఇ మె ఉబయిట సొప్ప పోషడ సార్ మట్లు ఉండ మడి
ఉమ్
ఎంత ఇస్తంది సార్ మీరు ఒక బరే డైలీ
మా బర్ర పొద్దుగాల సిక్స్ ఇవినింగ్ సిక్స్ చసారు సార్ అండ్ లీటర్ క ఎంత అ అమ్ముతున్నారు సార్ మీరు
ఆ లీటర్ కి మా సార్ సిక్స్టీ సార్ మీ సైడు
మా దగ్గర నైంటీ రూపీస్ నడుస్తుంది ఇప్పుడు
ఆ అంటే మీ సిటీగా వస్తార్ మా పల్లెటూరుగాస్తార్ మేము ఎక్కువ ట్రాన్స్ఫర్ అంటే మేము వేరే సైడ్ ఇయము సార్ ఊర్ళ వస్తాం ట్రాన్స్ఫర్ వరంగల్ సైడ్ వస్తతే వరంగల్ సైడ్ వన్ ట్వంటీ రూపీస్ సార్ లీటర్ కానీ ట్రాన్స్ఫర్ చేయాలింటే పాలు దిగు సార్ మా దగ్గ ఎవ ఒక హండెడ్ లీటర్స్వాలి సార్ డైలీ డెలీ టూహండ్రెడ్ లీటర్స్ సార్ ఆ బరెలు
అమ్
డైలీ కావాలని ఇంకా ఒక ఇంకొక టెన్ ఇంకోొ ఫైవ్ ఉంటే చాలి సార్ మాకు డైలీ మార్నింగ్ హండ్రెడ్ సాయంత్రం హండ్రెడ్ అయితే సాయంత్రం హండ్రెడ్ మార్నింగ్ హండ్రెడ్ కలిపి టూ హండ్రెడ్ ఒకటే సార్ ట్రాన్స్ఫర్ ఇయ్యచ్చు సార్ హండ్రెడ్ రూపీస్ పడతా సార్ లీటర్కి ఇప్పుడు ఏ సిటీలో వేసినా ఇప్పుడు మహైబాద్లో వేినా కానీ వరంగల్ లో వేసినా కాని ఎక్కడేసినా కానీ ఏ ఏ సిటీలో వేినా హండ్రెడ్ రూపీస్ పడతేయి సార్ లీటర్కి
బరల మీద వ్యాపారం బాగుంటది కదా సార్
ఆ వ్యాపారం బాగుండదని కష్టపడాలి సార్ కష్టపడాలి
కష్ట కష్టపడుతే పైసలు వస్తాయి కష్టపడలే ఇవ్వరు
కష్టం ఉన్నా లేకున్నా బర్రెలు మంచిగా ఉండాలి సార్ మెయిన్ ఏంటంటేది ఉన్న బియ్యం వాడుమ మనం బర్లేదనేది మనం ఎక్కువ ఊళ్ళ సైడ్ పెట్టొస్త సార్ వాళ్ళు వీళ్ళు చూస్తే కథమే సార్ వాటిని
ఊల్లో పెట్టుకోవద్దా సార్
ఊళ్ళ అంటె కొంచెం ఊళ్ళ విట్నా కానీ ఇవ్వళ రావచ్చ సార్ డైరీ కడికి మేన్ ఫస్ట్ ఏంటంటే వర్కర్ నువ్వు తప్పి ఇవ్వళ రాకూడదు మీ ఫ్యామిలీ మెంబర్స్ ఇక మీ ఫ్యామిలీ అంటే నీక్ తెలుసా అవైలబుల్ మంచి ఉంటారు వాళ్ళ తప్పతే ఎవరు రారు వస్తారు ఎక్కువ సాతం కూడా ఎవైడ్ ఇయాలె రావాలండి నా బ ల అట్లయితే మీకింక సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉంట నూ ఊర్లో ఉన్నా సాయింక మీగా ఫుల్ డైనిస్
మా ఏం లేవు సార్ ఇంకా మా ఒక్కరే ఉన్నాయి కాని చూస్తున్నాం మేము కూడా
డైరీ ఉండిదండి సార్ మాకు ఒక టెన్ బాఫీలు వస్తున్నాయండి సార్
ఆ
బీహార్ వర్కర్ ని పెట్టి మనం పక్కకి ఏమన్న సైడ్ జాబ్ చేసుకుంటే కూడా సెటిల్ కావచ్చు సార్
అవునా
కానీ జీతం ట్వంటీ థౌసండ్ ఇయ్యాలి సార్ ట్వ థౌజడ్ ఇస్త డు హలో
ఆ సార్
ఆ హలో హలో మీర ఎవనా పెట్టిన చెపిస్తారు సార్ ఇప్పుడు మనెడు సైడు
మేము మేమేం చేసుకుంటాం సార్, మాకు అడ జితుగాలు అంబటం ఎందుకంటే మాకే పైసలు కొంచెం ఇబ్బంది ఉంద మేమే వర్క్ చేస్తాం మేమే చేసుకుంటాం ఓకే సార్ ఉంటానా సార్
ఆ సరే సార్ ఓకే సార్
న్నా